నో అన్నా
ఏముంది ఎంలేదు. నువ్వేం చేస్తున్నవు?
ఎముంది ఎంలే తిన్నవా.
తిన్న, తిన్నా. నువ్వు తిన్నవా?
తిన్నా. ఎంకూర?
మాది చికెన్. మీది?
మాది పప్పు
పప్పా నీ వాయిస్ వినిపిస్తలే గట్టిగా మాట్లాడు.
పప్పు పప్పు
హుహ్ ఏడున్నవ్?
కొచ్చినా
ఆహా అవునా.
ఓ మా ఫ్రెండ్ గాని అనోళ్ళ ఇంటికొచ్చినా. వాళ్ళు రేపు కొమరవెల్లి దేవుని కాడికి పోదాం అంటే ఇగా వాడు నేను కలిసిపోదాం అని అనోళ్ళతో పోదాం అని అచ్చినా.
హుహ్ ఎట్లా కారా, బస్సా, బైకా.
కార్ మీదనే పోదాం. బైక్ బైక్ మీద లాంగ్ కదా, కార్ మీదనే పోదాం అనే వచ్చినం.
హుహ్ అవును ఈ ఎండాకాలం యా కారయితేనే మంచిగా ఉంటది ఇంకా. ఏసీ ఉంటది జరా
వాలోళ్ళు పోతారంట ఇద్దరు ముగ్గురు పోరగాళ్ళు. వాళ్ళతోని మమ్మల్ని తీసుకొని పోతా అన్నరు.
ఉహు కార్లనా.
ఉ అట్లానే పోతన్నం.
హుహ్ ఇది కొమురవెల్లి ఎక్కడ మన సిద్దిపేటా?
ఆ అటుకెల్లె
హుహ్ సిద్దిపేట సైడేగా
ఆ వేములవాడ, కొమురవెల్లి తీసుకొని పో తన్నడు అయితే ఇటు వచ్చినం అన్నా ఆ అన్న తీసుకు పోతంటే వచ్చినం.
అంటే చార్జీలు మరి మీయా అన్నయేన.
ఆ అన్నె పెట్టుకుంటడు మొత్తం. మేము ఓన్లీ జస్ట్ మన ఖర్చుల వరికి.
హుహ్ మంచిగనే ఉంది. ఏం చేస్తాడు మరి అన్న అంత మంచోడా ఎంది
కార్ డ్రైవర్
కార్ డ్రైవర్ అయితే మరి బాగానే తీసుకుపోతుండు అంత డబ్బులున్నాయేంది
డబ్బులేం పోలే ఇగ పోదాం అనుకున్నాం ఎప్పటి నుంచో తీసుకుపోతా అన్నాడు అప్పటి నుంచే గాని ఎప్పుడు వీలు పళ్లే అన్నకి ఏమంటారు. డీసీఎం ఉంటది కదా చిన్నది
ఆ
ఆ ఏం అంటారు లాంటిది ఉంటది.
ఆ
కిరాయికి పోయినప్పుడు చానా సార్లు తీసుకుపోతారా తీసుకోపోతారా అన్నాడు ఇగ ఎప్పుడు తీసుకోవాలో వీలు బల్లె ఇప్పుడు అందుకే ఇటు వచ్చినం ఇగ
అవునా ఇంకేం మంచిదెగ మంచిగా పోయి ఎంజాయ్ చేసి రార్రి వచ్చిర్రా ఎట్లా పోయిర్రు మంచిగా పొయ్యిర్రా ట్రిప్పు
ఆ ట్రిప్పు పోలె ఇంతసేపు ఇన్నోళ్ల ఇంట్ల నే
ఆహా అన్నోళ్ళ ఇంటికి వచ్చార్రా ఎప్పుడు రేపోతారా ఎల్లుండా
ఏమో రేపు సాయంత్రం అంటుంర్రు కానీ అన్న ఏమో ఇయ్యల రమ్మన్నాడు మమ్మలిని రేపు నైట్ అంటుండు ఈ టైమ్ కీ
అవున
ఉ
ఆడికి పోయినంక ఏమంది ఆ
ఉం ఇడ కొత్త కొత్త ఉంది ఈ ఊర్లో నిద్రపట్టట్లేదు అ ఈ ఊర్ల దోమలు ఉన్నా ఎవరు లేరు ఈడ నేను వాడు ఏమో ఒకటే ఫోన్ ఫోన్ ఫోన్ యూజ్ చేతడే
ఉహు ఉహు నవ్ వాళ్ళ ఫ్రెండ్స్ లేరుకావచ్చు ఇడ
ఇక్కడ ఎవ్వరు తెల్స్ మాకు ఒవ్వరి తెల్ది ఇనసర్కల్ సైడ్ ఇది
ఆహా అవునా ఏంకాదు ఏముంది రేపైతే పోతురు కదా ఇంగ ఒకరోజు ఎన్లో ఆట్లా పడుకోర్రి
అదే
ఒక రోజు పడుకుంటె ఐపోయే అవునా ఏది ప్ప ప్చ్ దేవున్ దగర్ పోతు నమానా
ఆ నువ్వు ఒక జత గూడా
ఆహా తీసుకొ తీసుకో ఇగ దేవున్ దగ్గరపోతున్నావ్ తీసుకో
తీసుకుంటా ఒక బ్యాగి ప్యాంట్ ఇసుకున్నా ఊమ్
ఉమ్ బట్టలల్ల ఇప్పుడు నువు కొంచెం లడ్డుగుంటావు గాబట్టి బ్యాగీ అట్లాంటి తీసుకో మరి టైట్ ఇట్లేషినుకో ఇంకా లడ్డు గనిపిస్తవ్ లూజు బట్టలకు లూజు బట్టలు దీసుకో నువ్వేవున్న లూజ్ ఉండేటట్టు కొంచెం మరి టైట్ మరి పొట్టిగా గాకుండా మీడియం సైజు లో ఉండేటట్టు
అదే అవే తీసుకోవాలి రేప్ ఉమ్
ఎందుకంటే మరి పొట్టి ఇట్లా టైట్ తీసుకున్నావు అనుకో ఇగ నీకు సరిపోవు మళ్ళీ టైట్ అయితాయి ఇంక లావు కనిపిస్తావు
రేేప్ రేపు బో ఎమో చుడాలిగ, రేపు పొద్దున్న అటు బోయి
ఉమ్
తీసుకొనే రేపు సాయంత్రం వరికి పోతం ఇగ ఫస్ట్ కొమరల్లి పోయి ఆనగా వెములవాడ పోవాలి వేములవాడ దేవున్ కాడికి పోవలే
అవున కొమరవెల్లిల చికెన్, ఇట్లా ఏమి ఉంటది ఏయనీకి.
ఏంముండది మల్లన్న స్వామి
ఉహ్మ్ ఎమ్ముందదే చికెన్ గికెన్ తిన్నుడు ఏముండదా
ఏముండది వేములవాడ లో ఉంటది అనుకుంట
ఉహు ఏమో మనకు కూడా తెల్వది. నేను గూడా ఎప్పుడు పోలే మనం బోతే తెలుసుకోవచ్చు గని.
ఒకసారి బోధమ్మా, మనం ఎప్పుడన్నా మేం బోయిచ్చినాక.
పోదాం ఒకరోజు బోదాము ఎట్లన కారు కట్టుకునే అన్నా పోదాం
అంటే మేము వచ్చేటపుడు పోయ్
నేను గూడా ఇంతవరకు పోలే, ఈడి పోవాలే ఇంకా బాగుంటది. ఎది మన ఆంధ్ర సైడ్ ఉంటది, జూడు శ్రీశైలమా ఆ.
ఆ అవును శ్రీశైలమే
ఉమ్ శ్రీశైలం బోవాలి, శ్రీశైలం బండిమే పోవాలంట. బండ్లమే ఇట్లా బల మీద, ఇంకా పోతే ఇంకా మంచిగుంటదంట రైడు.
బైకి మనకు మన ఎట్లుండాలి, మాస్తో ఉండదు. ఆర్ వన్ ఫైవ్ అన్న ఎన్ఎస్ అన్నా కేటీఎం అన్న ఇచ్చిన పోవచ్చు
ఉమ్ మంచి బండి తీసుకోవాలి మంచి బండి తోటి శ్రీశాలం బోవాలి మంచ్ మంచి మైలేజ్ ఇచ్చేది గూడా
ఇట్లా బండ్లు కిరైకి ఇస్తార అన్న.
ఇస్తారు ఇస్తారు ఇస్తారు, కదా ఏంది ఉమ్ రోజుకు వంద. ఒ వంద అంటున చి పన్నెండు ఒందలు, ఒంద అంటే బండిని బట్టి ఉంటాయి ఇప్పుడు. చిన్న బండి స్కూటీ లాంటిది అయింది అనుకో మరి వంద ఏయ్ ఉండదులే గాని మూడు, నాలుగు వందలు, ఐదు వందలు ఉంటది.
ఆహా మనకి ఇప్పుడు ఆర్ వన్ ఫైవ్ కావాలే
ఉహ్మ్
ఆర్ వన్ ఫైవ్ ఇట్లాంటివి కావాలి.
రేట్ ఎక్కువ ఉంటది. ఏమన్నా బొయినా, ఏమన్నా డ్యామేజ్ అయినా మనదే. అ
అవునా, అవునా
ఉమ్మ్ ఉన్న రెండు వేల ఐదువందలు, మూడు వేలు.
వో అట్లాంటి ఇబ్బందేగా, అట్లాంటే మనం కారు పట్టుకొని పోవడం బెటర్.
ఒక్క రోజు రెండు వేలు, మూడు వేలు ఉంటది. కారు కూడా అంతే ఉంటది రెండు వేలు, మూడు వేలు ఉంటది, గాని దాంట్లో ఒక నలుగుర్, నలుగురు, ఐదుగురు కూర్చొచ్చు. చో
దాని బదులు మరి ఏమంటారు మన ఫ్రెండ్ గానీ తొలోలు వోళ్ళు బకతే పెట్రోల్ పోసుకొని పోతే కతం
డీజిల్ అనా, పెట్రోల్ అనా, కార్ అట్లా తెలిసిన వాళ్లదంటే తక్కువ మాట్లాడుకోవాలి. రెండు వేల ఐదువందలకి వచ్చేది రెండు వేలకి మాట్లాడుకుని డిసిల్ పోపి
ఆహా అట్లా అట్లా కాకుండా మన ఫ్రెండ్స్ బైక్స్ ఉంటాయ్
ఎంటి కారా
పేయిగా
ఆ అట్లా ఇస్తార్లే కానీ వాళ్ళకి ఏం పని లేకుంటే వాడైన ఇస్తార్లే. అంతేలే హుమ్మ్ పనుంటే ఎవడు ఎందుకు ఇస్తాడు మ్మ్ తిన్నావ మరి
తిన్నా
మ్మ్ హు లేదు మళ్ళీ పోతున్నా ఇప్పుడు ఎల్లుండి సాయంత్రం పోతావా
రేపు సాయంత్రం పోత రేప్ పొద్దున ఉండి బట్టలు గిట్ల కొనుక్కుని స్రాయంత్రం లోపు బోత పోయి మరి అక్కడ ఇ మూడు రోజులు లకి ట్రిప్పు
మూడు రోల
మూడు రోజుల ట్రిప్పు వచ్చే రోజు కింద దావత్తు ఇయాలిగా
రోలు అంటే ఎంది రెండే ఇప్పుడు మీరు పోయేది ఒక రోజు ఆడొ ఒక రోజు స్టే ఉంట్రు అంతే కదా
ఆ పోయ్యే రోజు ఏముంది డెయిగ రేపు సాయంత్రం సిక్స్కి ఎళ్ళాం అనుకో నైన్ లోపు అక్కనే ఉంటాం
నైటు
నైను నైన్ నిజె నైట్ కడ పోయి దర్శన అన్న చేసుకుంటం లేతే పడుకొనన్న పడుకుంటాం పొద్దున దర్
గిట్లావన్ని
ఓపెనే ఉంటది నైట్ ఎక్కువ ఉంటది మరి నైట్ ఎక్కువ ఉంటది ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా
అవునా నైట్ ఓపెన్ ఉంటందా
నైట్ ఓపెన్ ఆ పొద్దు పొదుగాలె ద ఇప్పుడు ఫైవ్ కి ఫోర్ కట్ల ఇంక ఎక్కువ ఉంట్రు అచ్చే
అవునా మరి మాకు ద్వెల నేను ఎప్పుడు ఓలే రోలే మనం అరుణచలం డిటేరుగ పెద్ద పెద్ద ఈ లోకల్లో తిరిగాలే గ ఒక కొరువి అని ఉంటది మా సైడ్ మళ్ళా ఐలోన మళ్ళన్న
ఏంది నువ్వు అరుణాచలం కి ఎప్పుడు పోయినవ్
నువ్వు అరుణచలం మ్ చాల రోలు అయితుంది మొన్న నా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అప్పుడు ఓయిన
అవునా ఎట్లా ఎట్లా పోయినవ్
ట్రైన్కే పోయినా ట్రైన్కి ఒయ్యి మళ్ళా వచ్చేటప్పుడు తిరుపతి పోయ్యి అరుణాచలం బొయ్యి ఆడ అంత దర్శనం ఇట్లా అయిపోయినాన మళ్ళా నైట్ ఫోర్ వరకు తిరుపతిలో దిగి బస్సు అరుణాచలం నుంచి బస్సు
మ్
దిగీ గొ గుట్టెక్కిన తిరుపతి గుట్ట ఏది బస్సులో మ్ ఇంక మెట్లు ఎక్కలేదు బస్సులు ఎక్కిన
కింద మెట్లేక్కితే అయిపోవుగాన్లే
అంటే అప్పటికి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి కాళ్లు నొస్తున్నాయి పద్నాలుగు కిలోమీటర్లు ఒక గిరి ప్రదక్షిణ జేసిన
మ్మ్
లేసేసరికి కాళ్లు నొస్సనాయి అట్లనే మెట్లెక్కలేదు మెట్లు ఎక్కకుంటే బస్సులో పోయినా నెక్స్ట్ సారి పోతే మెట్లు ఎక్కుత అని మొక్కుకున్నా ఇంగ మరి
మ్మ్
నెక్స్ట్ సారి పోయినప్పుడు మెట్లు ఎక్కాలి మళ్లీ ఆడ స్టే చేసి దర్శనం చేసుకున్న తర్వాత తెల్లారి ఆన్నే శ్రీకాళహస్తి అని ఉంటది మ్ శ్రీకాళహస్తి ఓయిన శ్రీకాళహస్తి ఓయి ఆడ దర్శనం చేసుకొని మ ళ్లీ మా ఊరికి ట్రైన్ ఉంటే ట్రైన్ల వచ్చిన పొద్దుగాల మ ల్ల తెల్లారి పొద్దుగాల ఫైవ్ ఫైవ్కి అట్లా దిగిన మా ఊరి దగ్గర
అహా
మ్
అంత పోద్దుగాల
ఆ అర్థం కాలే
కేసముద్రం కి మీ ఊరికి తీసుకో మీ ఊరికి ఎవరోచ్చిరు తీసుకుపోతానికీ నిన్ను
మా తెలిసిన అన్న ఆటో ఉంటే ఆటోలో పోయినము ఉమ్ ఉమ్ సరే సరే పోండి మరి మంచిగా పోయి మంచిగా పోయిరాండి ఎటు మ్ సరే మ్